హలో ఎంజెత్ ఏం ఉంది ఎండ పడుకునా
తిన్నవా
ఆ తిన్న నువ్వు తిన్నావా
ఆ తిన్నా ఏం కురా
సాంబార్ చెశిరు
ఉంహు ఎప్పుడు ఊరికి
ఊరికి సోమారమైతది కావొచ్చు
ఉమ్ నిన్ కూడా సోమారమే అయితది
ఏంచేతానవ్ ఇంకా
ఆ
ఏం చేతానవ్
ఎమ్లే ఉట్టిగనే ఉన్న నువ్వేం చెత్తనవ్
ఏముంది ఎమ్లే స్నానం చేసి వచ్చిన ఇప్పుడే
ఆహా ఇంకా ఏమైనా చెప్పాలా తిన్నా ఏమైనా వంటలు ఏమనా చెప్పాలా ఎట్లా చేయాలి
వంటల చెప్పాలి పప్పుచారు
పాపచర్
ఉ
అంత పెద్దది నాకు రాదు
రేపే
ఉడకబెట్టుకొని మంచిగా నీళ్లు పోసి ఉడకబెట్టుకొని ఆ తర్వాత ఆ కూరగాయలు కట్ చేసుకోవాలె అందులో సాంబర్లో వేసే కూరగాయలు కట్ చేసుకున్న తర్వాత ఆహ్ చింతపండు మంచిగా పిసికి ఆ రసం తీసి చింత పండు గుజ్జు రసం తీసి మం మంచిగా నీళ్ళు కలుపుకొని అందులో కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మంచిగా కలిపి పొయ్యి మీద పెట్టాలె పెట్టిన్ తర్వాత అది మంచిగా మసలిన తర్వాత దాంట్లో ఈ ఉక్కలు ఏయాలే వేసి అంతా మంచిగా మసలిన తర్వాత పప్పు వేసి మం చిగా మసలిన తర్వాత పోపు పేట్టుకుంటే సాంబార్ రెడీ తయారయితది సాంబార్ ఎంతా మంచిగా ఉంటదంటే సాంబార్ తింటే దేవుడు కనబడతడు
మంచిగా టక
ఆ
తొందర చేస్కోవచ్చునా
ఆ నేను చెప్పే
ఆ సిక్స్ ఉమ్
ఉమ్ బొమ్
ఉన్నది గాని
నాకు చెప్పు చూస్తుండు అప్పుడప్ చూసుకుంటుండు అప్పుడప్పుడు కనిపితాంది కాకపోతే కట్ అయితదేమో అని భయం
ఏం గాదు
ఏమో అన భయం
ఏం కాదు
వాళ్ళయిద్దరి అదృష్టం మంచిగా ఉంది కదా ఈరోజు అయినాలది
వాల్క్
ప్పుకున్నారు కదా
మంచిగా అ
ఆ కాని ఇంత తొందరగా మంచి హ్మ్ ఇంకా కొన్ని రోజులు ఆగుంటే మంచిగుండు
ఆ
కానీ ఇంట్లో ఒప్పుకున్నారు కాబట్టి ఇంకా చెప్ మనకేంది
ఏం లేదు గానీ పిన్వాలక్
ఆ
కనీస కన్ కనీసం ఈ ఆ మంచిగా
ఆ నానుకూడా అదే అనుకున్నా నేను నువ్వు పెట్టలేదని నేను కూడా పెట్టలే
నేను కూడా పెట్టదను నేను అందరు పెట్టేసరికి మన్ మంచిగా అనిపియాల
హుమ్ నేను కూడా వెటిన నేను వి అప్పుడే చెప్పిన వాళ్ళకు ముందు చెప్పినా క మ్
సంఖ్య వడ్డదా సంగ
ఆ పడుతది సంఖ్య
ఇంతకందు బంద్ అయింది కద అది కూడా పడ్డదా ఇంత ముందు బందయది జూడు ఇంత ముందు బంద్
ఆహా ఆ సంఖ్య ఆ సంఖ్య వడలే
పడలే
పడలే పడలే
మాట్లయితే ఏం కాదు
ఆ చూ చూద్దాం
ఇదయిపోయినంక చూడొచ్చు
ఒక అమ్మాయి నీకు మెసేజ్ ఒక అమ్మాయి నీతో మాట్లాడింది ఇంత సేపు వాళ్ళకు దుకాణం ఉంది
అవును
ఆ వాళ్ళది ఇంకా ఉందా మీ సైడ్ వాళ్ళ ఆయన అబ్బాయి
ఉంది కావచ్చు
ఉమ్ ఏమో లేదనుకుంటాను పెడతాను రోజుకు చూతా అంటే చూస్తాంటే లేదనిపితాంది
మ్ తెల్ మరి కలవాలనా నలా ఆమె ఇంటికొచ్చి
మీ ఇంటికి ఓత్తదా
మా ఇంటికి ఒకసారి వచ్చింది ఒక రెండు సార్లు ఏమో వొచింది
ఉమ్ హు
ఆమె లేదా ఇంకొక ఆమె
ఆ తెలుసు తెలుసు
మ్ ఆమె తినొచ్చింది ఉమ్
ఇంకా ఏమన్నా అడుగు పడుకున పండుకున్నారు
తాత
ఎల్లుండి మా అమ్మమ్మ ఒళ్ళ ఇంటికాడ మ్ ఏదో పండగ
పోతనవ మరి
ఓత కాకపోతే అదే రోజు మన ఊళ్లో బోనాలు వాళ్ళ ఊళ్లో వాళ్ళ ఊర్లోనేమో ఎల్లమ్మ పండుగ దేవుళ్ళ పండగ
ఇంకేంది మంచిగా ఎంజాయ్ చెయ్
ఇటే ఒత్త మనూరికి ఒత్త తర్వాత అటు సైడ్ పోతా
ఇం ఫోన్
ఉమ్ నువ్వు ఉంటావ్ కాబట్టి ఉంటా
ఉంటాను ఒత్తానో రాను తగని
ఇంకా
తన్ రావాలి
ఇంకా ఏ ఏమన్నా చెప్పు చెప్తా ఏమన్నా వంటలు ఎట్లా చేయాలో చెప్పాలా
చెప్పలే ఇంతమున్నప్పుడు చెప్పలే కదా చెప్పు ఆ
ఉప్మా ఎట్లా చేయాలంటే ఫస్ట్ దుకాన్ లో వోయి ఉప్మా కొనుక్కొచ్చుకోవాలి రవ్వ.
ఆ చెప్పినవ్
చెప్పిన కూడా మళ్ళా చెప్
మల్ల ఆ చెప్పుయితే కాదు ఎమన్న తీయటి వి జెప్పాలి తియటివి ఏమన్నా చెప్పు చేసుకోని తినేటివి మా ఫ్రెండ్స్ నాల్గుర్ చేసిర్రు ఊ ఉగ్ చాలైన ఆ
ఆ జిలేబీకి గోధుమ పిండి తీసుకోవాలి అందులో కొంచెం ఆయిల్ ఏశి కొంచెం నీళ్ళేసి మంచిగా గలుపుకోవాలి పిండి ఒక గట్టి ముద్దలాగా కలుపుకొని దాన్ని చిన్న చిన్న బాల్స్ లాగా చేసి ఒక మంచి మంచిగా ఇట్లా వత్తి దాంట్లో ఒక హోల్ పెట్టాలె అట్లనే అంత పిండిని చేసుకున్న తర్వాత ఇంకొ ఒక పొయ్య పైన ఒక గిన్నె వెట్ గిన్నే వెట్టు కొని దాంట్లో కొంచం చెక్కర వేయాలి. చెక్కెర వేస్ దాంట్లో కొంచెం నీళ్ళు ఏసి పాకం వచ్చిన తర్వాత ఆ మంచి పాకం వచ్చిన తర్వాత, ఈ ముందుగాల చేసుకునేవి, తీసుకొని ఆ పాకంలో వేయాలి. వేసిన్ తర్వాత అవి మంచిగా కొంచెం సేపు ఉంచు తే జిలేబీ వస్తది తినొచ్చు మంచిగా ఉంటది అది అది నేన్ జెప్ తున్న కాబట్టి ఇంకా మంచిగా ఉంటది
అంతేనా చేసుకోవాలి ఒక రోజు
ఇంకా రెండు రెసిపీలు ఏమైనా జెప్పనా
రెండంటే ఇంకొకటి ఏమో ఇంటే జూడు అప్పుడు నాకు నువ్వు వేసుకొచ్చినవ్ చూడు
గవ్వలు బెల్లం గవ్వలు
అ అది జెప్పు
దానికి కూడా గోధుమ పిండితోని చేయొచ్చు. గోధుమ పిండి మంచిగా రొట్టెలకు ఎట్ల కలుపుకుంటామో అట్లా కలుపుకొని మంచిగా రొ ట్టెలాగా జేషి చిన్న చిన్న బ బాల్స్ లాగా చేసి గవ్వల చెక్క పైన వెట్టి గవ్వల్లాగా తీయాలి అట్లనే అన్ని తీసిన తర్వాత ఆ అంతే అన్నీ తీసిన తర్వాత బెల్లం పాకం బట్టి బెల్లం పాకంల ఇవ్ వెయ్యాల సేమ్ చెక్కర పాకం ఎట్లా అయితే పడతామో బెల్లం పాకం గుడా అట్లనే పెట్టాలి కానీ బెల్లంపాకం కొంచెం గట్టిగ ఉండాలి
అదేమన్నా నేను చెప్తా
ఊ నీకేమో చు పూరీలు ఎట్లా చేయాలి
వావ్ చాలా పెద్ద పనే అది
పెద్ద పని కాబట్టె నిన్న
ఆ ఏ తనకే ఫస్ట్ షాప్ ఉత్తుకొనాలకు పోయి గోధుమ పిండైనా పూరి పిండైనా తెచ్చుకోవాలి త తర్వాత ఆ పిండిలో కొంచెం నూనె వోషి ఉప్పేషి కలుపుకొని నీళ్ళు లోస్కుని ముద్దలెక్క జేసుకోవాలి తరువా త చిన్న చిన్న ముద్దలు జేసి ఇట్లా జేస్కోవాలె తాల్ వాలె
ఆ
తాల్చిన తర్వాత నూనె ఏస్కోవాలి
నూనె లేేసుకునే ముందు నూనె ఫస్ట్ ఒక పొయ్యి పైన ఒక కా గిన్నె వెట్టుకొని ఆన్ల నూనె వోసుకొని నూనె వేడెక్కిన తర్వాత పూరీని అందులో ఏయాలె ఆప్పుడు పూరీలోతై లేకపోతే పూరీలు రావు
కిందనుంటాయి
ఉమ్ దాంట్లోకి చికెన్ కూర వండుకుంటే మంచ్చిగుంటది పూరి చికెన్ కూర
అవును చాలా బ్యాన్
ఉమ్ ఇంకా కొంచ్చం ఆగు ఒక్క కొంచం
కొంసం సేపు
ఆ కొంచెం సేపు ఆగాలె ఉమ్ ఒక్కా ఎన్ని పూరీలు ఒకా ఇరవై పూరీలు అయ్యే వరకు ఆగాలె
ఆ తర్వాత తినొచ్చి ఆహ్ ఆయనై ఇరవై
ఆ